హలో
ఉ నేను బాగున్నాను నువ్వు ఏలా ఉన్నావ్
ఆ నేను బాగున్నాను
ఉహు
ఈ మధ్య ట్రిప్స్ గురించి ఆలోచిస్తున్నా
సేమ్ నేను కూడా నాకు ట్రావెలింగ్ అంటే చానా ఇష్టం నాకు ఎప్పుడు అవే థాట్స్ ఉంటాయి మైండ్ లో
ఊ నాకు కూడా ఇంట్లో ఉంటుంటే బోర్ కోడుతుంది ఈ మధ్య అయిపో అసలు హాలిడేస్ కదా నాకా
కా ఊ ఉమ్ అవునా ఒక ట్రిప్ కి వెళ్ళినప్పుడే ఫ్రెష్గా ఫీల్ అవుతాం
ఊ మరి నీ బెస్ట్ అట్ పెయింట్ ఇప్పటి వరకు
అంటే మేము ఒకసారి అరకుకి ట్రిప్కి వెళ్ళింటిమీ బాగుంది
ఎందుకంటే స్పెషల్ ఆ ట్రిప్ అంటే
అంటే ఆ ట్రిప్ ఎందుకంటే అంత స్పెషల్ క్లైమేట్ సీనరీ ట్రైన్ జర్నీ అన్ని సూపర్ గా ఉన్నిన్నాయి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినాయ్ అదంతా
ఉ ట్రైన్ జర్నీ ఏమి నచ్చింది నీకు
ట్రైన్ జర్నీలో టనల్స్ ఉంటాయి కదా టనల్స్ లో ట్రైన్ వెళ్ళినప్పుడు అందరు అరవడం నవ్వడం మొత్తం బ్లాక్ గా అయిపోతుంది మంచిగా ఉ ఉంటుంది అదొక్కటే నాకు ఇష్టం ట్రైన్ జర్నీలో
టనల్స్ వచ్చినప్పుడు అయితే
ఇంకా వచ్చి విండో సీట్ లో కూర్చొని మౌంటైన్ చూడడం చాలా బాగుంటుంది వ్యూ పాయింట్స్ అంతా బాగుంటాయి
నాకు ట్రైన్ జర్నీ ఫ్లైట్ కన్నా ఎక్కువ ఇష్టం తెలుసా
ఊ సేమ్ నాకు కూడా చ జర్నీ సెల్ బికమ్స్ స్పట్ ఆఫ్ ది ట్రిప్ కదా
ఓ మరి హైదరాబాద్ ట్రిప్ గురించి చెప్పనా
ఉ చెప్పు వెళ్ళినావా నువ్వు
అవును చార్మినార్ దగ్గర చాలా ఫొటోస్ తీసుకున్నా నేను అయితే
ఇంకా హైదరాబాద్ అంటే ఇంకా చార్మినార్ లే ఇంకా షాపింగ్ చేసావా
ఇంకా చార్మినార్ దగ్గర షాపింగ్ చేయకపోతే ఏమైనా ఉంటుందా అక్కడ బ్యాండెస్ హ్యాండ్ బ్యాగ్స్ అవి కొనకపోతే ఇంకా వే అక్కడికి వెళ్ళి కూడా ఖచ్చితంగా కొనాల్సిందే, ఇంకా కొన్నా నేను బ్యాంగిల్స్ అ హ్యాండ్ బ్యాగ్స్ షాడిల్స్ అన్నీ కొన్నా
ఉ అంతే ఇ గర్ల్స్ ట్రిప్ అంటే షాపింగ్ కంపల్సరీ ఇంకా పైగా చార్ ఇ నాకి వెళ్లి బ్యాంగిల్స్ కొనకపోతే ఇంకా వేస్ట్ అన్ మాట
ఆ ఎక్సాక్ట్లీ
ఇంకా మరి ట్రిప్కి ముందు ప్యాకేజింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు
నహేనా నేను అయితే లాస్ట్ నైట్ స్టార్ట్ చేస్తాంటు మారో ట్రిప్ కి వెళ్దామ అంటే ఇంకా నై న అంతా స్టార్ట్ చేస్తా ప్యాకింగ్ అంతా
నేనయితే టూ డేస్ ముందు నుంచి ప్రిపేర్ అవుతా నాకు అంత ఎక్సైట్మెంట్ ఉ ఉంటుంది ఏమైనా ట్రిప్స్ అంటే
అ నాగైతే లాస్ట్ మినిట్ టెన్షన్ లో ప్యాక్ చేయడం అలవాటు ఇంకా నేను ఉండేవ అంటే ఇంకా టెన్షన్ తీసుకుంటూ లాస్ట్ మీట్ లో ప్యాక్ చేస్తే ఎగ్సైట్మెంట్ కూడా ఉంటుంది ఓ ఇప్పుడుప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాను అని చెప్పి
ఉ అప్పుడు ఏమైనా మర్చిపోతావా
చాలా సార్లు
అంటే ఎట్లా ఏమేమి మర్చితావేమన్న ఎగ్జాంపుల్
ఒకసారి అయితే నేను చార్జర్ మర్చిపోయా తెలుసా
అయ్యో అసలు చార్జర్ లేద ఇంకా చాలా కష్టం అయిపోతుంది లైఫ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే ఒక ప్రాబ్లం అయిపోతంది
ఉమ్ ట్రిప్ మొత్తం అంతారి చార్జర్స్ అడుగుతూనే ఉన్న ఎవరనా చార్జర్ ఉంటె ఇవ్వండి నా మొబైల్ లో బ్యాటరీ డౌన్ అయిపోయింది అని చెప్పి ఇదే పని నాకు ట్రిప్ మొత్తం
అంతేనే చానా ఇష్టం ఏపోతేను
నువ్వేమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఫేస్ చేసావా
ఒకసారి రాంగ్ బస్ ఎక్కేసని తెలుసా నేను
నిజమా
అవును అసలు తర్వాత కండక్టర్ చెప్పాక తెలిసంది అది రాంగ్ బస్ ఎకి చేశాను అని అంత వరకు నాకు తెలియనే తెలీదు
తర్వాత
నెక్స్ట్ స్టాప్ లో దిగి కరెక్ట్ బక్ ఎకినా అన మాట
ఉ ఇదేదో చూస్తుంటే ఏదో ఒక మూవీ సిన్ లాగు ఉండే
అట్లే అనిపిస్తుంది ఎగ్జాగే అట్లే జరిగింది కాగాని నాతో కూడా
మరి బీచ్ ట్రిప్స్ ఇష్టమా
చాలా ఇష్టం నాకి నీకు
నాకు బీచ్ లో సన్సెట్ చూడం అంటే చాలా ఇష్టం
ఉ ఈవినింగ్ బ్రీజ్ కూడా సూపర్గా ఉంటుంది, కదా
అ న్ లో నడవడం కూడా రిలాక్సింగ్ గా ఉంటుంది అస్సలు ఆ వైబే వేరేలాగా ఉంటుంది బీచ్ సైడ్ అంత
అసలు ఈవినింగ్ బ్రీజ్ కూడా సూపర్ ఉంటుంది ఈ శాండ్ లో నడవడం కూడా రిలాక్సింగ్ గా ఉంటుంది కదా
అవును ఎప్పు పాడిచ్చేరి వెళ్ళవా
హ్మ్మ్ నేనేళ్ళిన రీసెంట్ గానే జనవరిలో ఏమో అట్లా వెళ్ళి వచ్చినా అన్ని కవర్ చేశాను బీచెస్ అన్ని కవర్ చేసి మంచి గా ఎంజాయ్ చేసి వచ్చాం మాకు
ఎంత పీస్ఫుల్ బీచెస్ కదా అక్కడ
హ్మ్మ్ అవును ఇంకా ఫ్రెంచ్ కాలనీ అని ఒకటి ఉంది అక్కడ అక్కడ ఒక బీచ్ ఉంది అక్కడ కొ కొం సేపు ఉన్నినం ఇంకా కొంతసేపు ఉండింటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు చ చాలా పీస్ఫుల్ గా ఉండినిది నైట్ లో అక్కడ
హ్మ్మ్ కానీ నైట్ టైమ్స్ బీచ్ బీచ్ దగ్గర వెళ్ళనం కూడా చాలా అన్సేఫ్ లే
హ్మ్మ్ అవును అది కూడా కరెక్టే కానీ కొంసేపు కూర్చునేసి ఏంచేస్తాం అండి చూసుకుంటా ఫ్యూచర్ గురించి ఆలో చూసుకుంటా కూర్చొనేసి
మరి హిల్ స్టేషన్స్ అవును నేను వేళ్ళింటి నాకు కూడా ఇష్టం పాండిచ్చేరి అంటే
హిల్ స్టేషన్సా హిల్ స్టేషన్స్ అంటే ఊటి కూర్గు వెళ్ళాలని ఉంది
సేమ్ నాకు కూడా
హ్మ్మ్ అంటే అక్కడ కూల్ క్లైమేట్ లో కాఫీ తాగితే సూప్పర్ ఉంటుంది కదా
హ్మ్మ్ బై మార్నింగ్ ఫాగ్ వస్తా ఉంటే ఏమి కనపడకుండా చాలా అంటే చాలా బాగుంటుంది.
నంది హిల్స్ లో కూడా వెళ్ళి ఉండే మేము ఒకసారి మార్నింగ్ టీ తాగి ఆ ఫాగ్ మొత్తానికి చాలా మంచిగా బ్యూటిఫుల్ గా ఉంది
హ్మ్మ్ బాగుంటుంది హిల్ స్టేషన్స్ లో వేడి వేడి టీ కూల్ కూల్ క్లైమేట్. ట్
హ్మ్మ్ అవును ఇంకా మరి ఫారెన్ ట్రి
ఛాన్స్ వస్తే ఎక్కడికి వెళ్తావ్
నేనా స్విట్జర్లాండ్ అని అనుకుంటాన్న
ఓహో క్లాసిక్ ఆన్సర్ ఇదయితే
ఎందుకంటే స్నో మౌంటైన్స్ చూడాలని చిన్నప్పటి నుంచి కోరిక నువ్వు
అవునా నాకైతే జపాన్ వెళ్ళాలని ఉంది
హ్మ్మ్ ఏమి టెక్నాలజీ కో
ఆ టెక్నాలజీ ఆండ్ కల్చర్ రెండు బాగుంటాయి కదా ఆ పక్క చూసుకుంటు మేము
మరి ట్రిప్ లో ఫుడ్ ఇంపార్టెంట్ కదా
చాలా ఇంపార్టెంట్ లోకల్ ఫుడ్ ట్రై చేస్తావా
హ్మ్మ్ డెఫినెట్గా ట్రై చేస్తా
నాకైతే కొత్త డిషెస్ టేస్ట్ చేయడం అంటే ఇష్టమే ప్లేసెస్ లో వెళ్ళి అక్కడ ఉండే కొత్త డిషెస్ ఆ ప్లేసెస్ ని బట్టి అక్కడ ఉండే ఐటమ్స్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం.
కానీ కొన్నిసార్లు స్పైసీ ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు ఈ మసాలాస్ ఒక్కొక్కసారి ఏందో అట్ల అయిపోతుంది
అప్పుడు మాకు వాటర్ బాటిల్ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట
హ్మ్మ్ అవును నిజమే
మరి ఫొటోస్ తీసుకోవడం ఇష్టమా
చాలా ఇష్టం
నా గ్యాలరీలో హాఫ్ స్టోరేజ్ ఎంత ట్రిక్ ఫోటోసే తెల్సా
నావి కూడా అట్లే మొత్తం వన్ వన్ సెవెన్ జీబి ఆక్యుపై చేసేసిన ఏమం అవి ఎయిట్ జీబి ఉంటే
మో
ఇంకా కొన్ని ఫొటోస్ చూస్తే మెమరీస్ గుర్తుకొస్తాయి కదా
అదే కదా బెస్ట్ పార్ట్ అందుకే కదా మేమందరం ఫొటోస్ తీసుకుంటాము మళ్ళీ ఆ మెమోరీస్ గుర్తు చేసుకోని ఉండ కోస ఉండడం కోసం
హు ఇంకా సోయో ట్రిప్ కి ఎప్పుడైనా వెళ్తావా
సోలో ట్రిప్ప సోలో ట్రిప్ అంటే కొంచెం భయం వేస్తుంది
ఉ సేమ్ నాగుడా
ఫ్రెండ్స్ తో వెళ్తే ఎక్కువ ఫన్ కదా ఎంతయినా
ఉ అవును నిజమే ఎగ్జాక్ట్గా
సాంగ్స్ పాడచ్చు గేమ్స్ ఆడచ్చు
గా అన్లిమిటెడ్ గా ఫొటోస్ తీసుకోవచ్చు సెల్ఫీస్ తీసుకోవచ్చు వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో మెమోరీస్ లాగా ఉంటాయి ఇవంతా
అవును
ఇంకా మన డ్రీమ్ ట్రిప్ ప్లాన్ చేద్దామా ఏప్పుడన్నా
ష్యూర్ చేద్దాం ఫస్ట్ కశ్మీర్
ఉ తర్వాత ఊటికెళ్దాం
తర్వాత కేరళకు వెళ్దాం
కేరళలో హౌస్ బోట్ రైడ్ కంపల్సరీ చేద్దాం
ఇంకా ఫొటోస్ కూడా షాపింగ్స్ కూడా
హ్మ్ ఇంగ ఫుడ్ కూడా ట్రై చేద్దాం ఫుడ్ కంపల్సరీ కదా
ఇంకా కేరళ ఫుడ్ అంటే ఇంకా కంపల్సరీ ట్రై చేయాల్సిందే
ఉ ఇంగ బడ్జెట్ మాత్రం ఎక్కువ అయిపోతుంది
ఆద్ తర్వాత ఆలోచిద్దాంలే
ఉ అంతే లే కరెక్టే చెప్పినవ్
మరి ట్రావెల్ వల్ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి
ఏమంటుంది న్యూ ప్లేసెస్ ఇంకా న్యూ పీపుల్స్ గురించి తెలుస్తుంది
హ్మ్ ఇంకా ట్రావెల్ చేస్తే కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది కదా
కాన్ఫిడెన్స్ పెరిగి స్ట్రె స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట
ఎక్కువ మెమోరీస్ క్రియట్ అవుతాయి
ఉ అవును నిజమే ఇంకా ఒక ట్రిప్ మెమోరీస్ ఇయర్స్ వరకు గుర్తుకుంటాయి కదా
అవును నిజమే మర్చిపోలేం అసలైతే
అవును ఇంగ కాలేజ్ కంప్లీట్ అయ్యాక మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక బిగ్ ట్రిప్ ప్లాన్ చేయాలి ఏమంటావు
పక్కా పక్కా చేయాలి అది అన్ ఫర్గటబుల్ ట్రిప్ అవుతుంది నాకు తెలిసి
ఉ అవును బస్ జర్నీస్ సాంగ్స్ డాన్స్ ఫోటోస్
కా అందరు కలిసిమెలిసి నైట్ టాక్స్ ఫన్నీ స్టోరీస్ హారర్ స్టోరీస్
ఉ అవును చాలా ఫన్నీగా ఉంటుంది
అప్పటి వరకు మనీ సేవ్ చేయాలి
సేవ్ చేసి పెట్టుకో నేను కూడా సేవ్ చేసి పెట్టుకుంటా
ఆ సరే
సరే అయితే తినేసి మెసేజ్ చేస్తా బాయ్
ఆ సరే అయితే బాయ్